హలో హాయ అండి హ బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నా అండి ఏమి ఇస్తున్నారు
ఏం లేదండి మీరేం చేస్తున్నారు
నేను కూడా ఏం లే అండి ఇప్పుడే స్నానం చేసొచ్చిన
అవునా
మ్
మ్
ఇంకా మీరు ఊర్లోనే ఉంటారా సిటీ లో ఉంటారా
సిటీలో ఉంటాం
నేన్ కూడా సిటీలోనే ఉంటాను
అవును
ఆ మీరు ఏం చదువుతున్నారండీ
హలో
మీర్ ఏం జరుకున్నారు
ఏజెస్తుంటారండి మీర్ ఇంకా హలో
మీ స్టడీ ఏంటం
వాయిస్ మీది బ్రేక్ ఐ ండి హలో
ఇప్పుడు ఓకేనా
హలో అ ఓకే అండి ఏం జెస్తున్నరండి ఇంకా
ఏముందండి ఏం లేదు కాలి మీ స్టడీ ఏంటండి